ఇంకా
కాలు
ఉ
మీరేం చేస్తారు
ఏముంది క్రికెట్ ఆడుతున్న మీరేం చేస్తున్నారు
ఖాళీ తిన్నారా
ఆ తిన్నాను మీరు తిన్నారా
ఏం కర్రీ
మాది పప్పుచారు మీది
మాది ఆలుగడ్డ టమాటా
క్రికెట్ ఆడాల మరి
ఆడాలే ఇవాళ వేరే పని ఉంటే అటు పోయి వచ్చేసరికి లేట్ అయింది ఆడలే ఏం ఆడత అని చెప్పి ఆడలే
ఇ
ఇంకా
కేమమీ ఫ్రీ ఫైర్ లేదండి ఈరోజు
ఈ ప్రిఫర్ అయినాం అనుకోనే పోనీ ముడునయ్ రాదు పనుగునేటప్పుడే ఇ పనుకునేటప్పుడు స్టార్ట్ చెత్తే ఇగ తిన్న తర్వాత స్టాప్ పనుకునేటప్పుడు స్టార్ట్ చెత్తే ఏ టైం ఎద్ తెల్వదు
ఓకే
మీరు అడతార
అహ మేము కూడ ఆడతాం మా ఫ్రెండ్స్ తోటి ఆడతాం నైటు మెసేజ్ చేసుకొని గేముకు గాని మెసేజ్ చేస్కొని ఆడతాం
ఉహు మేము కుడా అంతే ఇగ ఎటైనా పని కెళ్తారా మరి
పైరుగట్టుకి వెళ్తాం మీరు
మొత్తమంత ఈ మున్నది
ఆ బజజన చేస్తానికి పోతారా అప్పుడప్పుడు
అ పోత
ఎన్నతే బదికి
బావి దగ్గర ఏమంటయ్ ఇక ఇప్పు మన్నటి దాక గడ్డి ఎనక తొలడం అవి
అ
అంగ ఎతికినం మోసినం అయ అ ఎం పని ఉన్నది ఇప్పుడు ఎం పని లేదు బాయి కాడ
వాళ్ళు ఎక్కుకొని వాలు వనపడతార
అవి అప్పుడే వానలు వడుతునే లెక్క
ఓహ
ఇగ వానలు వడే సరికి కాలేజ్ కి పోతాం ఇగ పనేం ఉంటది ఇప్పుడు ఇగ కాలేజ్ పోతే అడ్డేనిగ కాలేజికి పోతే ఇంక్
డుక్కీరిమీలా
అదంగాలే
దుక్కి దుక్కి చిలక
ఆహా దున్నినామ్ దున్నినా
స
మీరు
వానల్ వానలు వడతే పత్తి గింజలు పెట్టాలే
అంటే మీరు హాస్టల్ ఉంటారా లేవుంటే డేస్ చేస్తారా మీరు
ఆస్లా
ఉ మాస్టల్ రూమ్ కి ఎంత మంది ఉంటారు ఏంది మీరు
ఎవరొత్తే వాళ్ళే ఉంటారు మా
ఉహు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇగ ఎప్పుడు ఇంతమంది ఉండే దరాలంటరా
ఇప్పుడ వకరుచిదరిపు ఊ వది
ఇంట్లో మరి షిఫ్ట్ ఉండదా అంటే ఉంటె వార్డెన్సు
వార్డెన్స్ ఏముంటై ఏం ఇగ
వార్డెన్స్ ఉండర
మా హాస్టలో ఉండరు
అంటే ప్రైవేట్ హాస్టల మీది బయట
ఉమ్
ఉహ్మ్
మీది
మాది అంతే ఒకటే కాడా హస్టలు కాలేజీ మొత్తం ఒకటే ఆడియన్ట్స్ ఉంటారు వాళ్ళు కొంచెంమందికి ఒకక్కోళ్ళు ఇద్దరు ఉంటారు మంచోలు ఒకరు సైకో గాలు ఉంటారు వాళ్ళు కొంత కొంతను కొంచెం డేంజరిగ మంటున కొత్తది కొటుడుంటే వాడు కొంచెం చేతులు ఎతుడు వాడు వేరే వార్డెన్లు అందరూ మంచిగా కొట్టే టైంలో కొడతారు తిట్టే టైంలో తిడతారు మంచిగా ఫ్రెండ్లీ ఉంటారు గానీ వీడు ఎప్పటికి ఒక్కటే మూడు ఉంటాది వినికి యానె తిడతాడు వాడి ఇజాద్ తీస్తాడు ఫ్రెండ్లీ వుండడిగా అంతే వాడిగా ఎవల్ ఎవల్ నచరు వాళ్ళకి ఉమ్ వాని గురించి అయిపోయిందా ఇగ ఆ
రేషన్
బ్రష్ చేశా ఇప్పుడే మళ్ళీ పోయినసారి ఐపోయినా మల్ల ఈ సారి పోతాయి కదా
డాన్స్ చేసింద్ర మరి
ఆ చేసినాం డ్యాన్స్ చేసినాం గ్రూప్ డ్యాన్స్ చేసినాం
అవునా
పాట అంటే ఒక్క పాట కాద అన్ని రిమిక్స్ ఒక నాలుగు పాటలు ఐదు పాటాలతో కలిసి చేసినా
మల్ల గిఫ్ ఇచ్చినరా డాన్స్ చేశావ్
గిఫ్ట్ ఏం ఇయాలే కోత ఆ ప్రోగ్రామ్ లో మన డ్యాన్సే ఫేమ్ అయిపోయింది
ఆఓహ
ఒక మైనార్న్ మేము వేసిన డ్యాన్సు మా డైరెక్టర్ గుత నచ్చి మళ్ళ వేయిపించుకునడు నేను లాస్ట్ ఉమ్ ఆ వేస్ లాస్ట్గా మేము వేసేటప్పుడు మళ్ళీ సార్ వాళ్ళు కూడా కలిసి వేసిరు మాతోటి
మంచిగానే వేసిన్ర మరి ఉ
మంచిగా వేసినం ఫస్ట్ స్టేజ్ ఎక్కే ముందు ఫుల్ భయం అనిపించింది తర్వాత స్టేజ్ ఎక్కినాక
అలవాటయిందా ఉ
ఇంకా చేయాలి చేయాలి అనిపితాం
ఫస్ట్ స్టేజ్ ఎక్కినాక భయం అనిపించింది మరి
స్టేజ్ ఎక్కేదాకా స్టేజ్ ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడుని లోపలి వి ఫుల్ భయమైంది కాదు ఒక్కసారి గెలిచినాక అది వేరే థ్రిల్ అనిపించింది స్టేజ్ ఎక్కేటప్పుడు స్టేజికేటప్పుడైతే భయం అనిపించింది ఇంకా డ్యాన్స్ చేసేటప్పుడు అందరూ చూసి అంటే అందరూ ఒరేతంటే వేరే అనిపించింది ఇక
హ్యాపీ అనిపించిందా
ఆ
ఏమన్నా గిఫ్ట్ ఇచ్చారా తర్వా డాన్స్ చేసినందుకు
గిఫ్ట్ ఏమి ఇయాల్ మళ్ళా మీరు ఒకటి డ్యాన్స్ జెస్తంటే అంటే వేరే సెలిబ్రిటీస్ వచ్చలే అదే మా మా డ్యాన్స్ మధ్యలో ఆపచ్చి మళ్ళీ మళ్ళీ ఏపించిరు వాళ్ళు వచ్చిన తర్వాత
ఉహు
ఇప్పుడు మధ్యలో ఆ ఆపితంటే అ గర్ల్స్ అందరూ అయితే వన్స్ మోర్ వన్స్ మోర్ వర్రీళ్లు అందరు గర్ల్స్ అందరు
ఆవును
గౌరవం అయితే
ఆ
మొత్తం పండూగా మంచిగా చేసినాం డాన్స్ అరకు అందరు వన్స్ మోర్ వన్స్ మోర్
ఉమ్ మంచిగా చేసినాను
ఇ సెలిబ్రిట్ సెలిబ్ర్రిటీస్త ఫస్ట్ ఫస్ట్ మా డాన్స్ యే చూసిర్రు
ఓహో మేమ్ కూడా చాలా మంచిగా చేసినం
హు
ఏంటిది స్పెషల్ మరి
ఫ్రెషస్ కి మటన్ ఎగ్గు
ఉ ఉమ్
బాగారా ఐస్ క్రీమ్
అన్లిమిటెడ్
అన్లిమిటెడ్ ఇక మీరు మీ దాంట్లో చేసిర్రా ఫ్రెషస్ కి
ఆ చేసి
అంటే మీరు దేనిట్లో అయినా పార్టిసిపేట్ చేసిర్రా డ్యాన్స్
ఇ మనకి డాన్స్ రాదు
ఇంట్రెస్ట్ లేద అంటారా
డాన్స్ రాదు మనం వెయ్యము
ఉమ్ షేమ్ అనిపింతాదా స్టేజ్
ఇ మనకిప్పు మనకు అసలు డ్యాన్స్ టచ్చ కూడా లేదు
అంటే మా ఇప్పుడు ఏంలేదు కానీ అప్పటికప్పుడు ఊరికే అట్లా అనుకున్నాం ఏద్దాం అనుకున్నాం లాస్ట్ మూమెంట్లా. తీసేద్దాం అనుకున్నం పేరు మల్ల వేసినం ఇంకా. ఎంతా ఫ్లాప్ అయితది అనుకుంటే అంతా హిట్ అయింది మరి.
స సత్య.
ఉమ్.
ఉమ్.
మీ దాంట్లో ఏమేం పెట్టి. ఏమో ఇగ నెక్స్ట్ టైం ఎట్లుంటదో సిచువేషన్ బట్టిగా ఆ మూడు బట్. టి అప్పుడు ఎట్లుంటదో ఇక.
ఉహూ.
మరీ మీ దాంట్లో స్పెషల్ ఏంటి ఫ్రెషర్స్ కి.
మటన్ చికెన్ చికెన్ బిర్. బిర్యానీ ఐస్ క్రీమ్ ఎగ్ బననా.
ఉహూ.
ఆహ్.
ఆహ్.
అన్లిమిటెడ్ మొత్తం చాయ్. బ్రేక్స్ స్నాక్స్ చాయ్ బిస్కెట్.
ఉహూ.
ఉమ్.
ఈయాల మరి గర్ల్స్ బాయ్స్ కంబైన్డేనా.
అంటే ఫ్రెషర్స్ కా.
ఆహ్ ఫ్రెషెస్ కిట్లా గర్ల్స్ పక్కన కూర్చుంటార మీరు బాయ్స్.
ఆహ్ లేలే వాళ్ళు ముందు మేం వెనుక మధ్యలో సార్లు.
ఉమ్ అంతే ఇగ మా దగ్గర కూడా అంతే ఉంటది. ఇంకా.
చెప్పాలి. ఈ సారి మనలా ప్లాన్ ఆహ్ చిన్న డ్యాన్స్ ఉన్నది.
ఆహ్.
డ్యాన్స్ కి ప్లాన్ వేసింరా మల్లా.
ఇప్పుడా.
ఉమ్.
కాలేజ్ కే పోళే కాలేజ్ పోతే ఏమైత్. తెలియదిగా ఆహ్ సిచువేషన్ బట్టి.
ఆహ్.
అప్పుడు ఎందుకో చేయాలనిపించింది అది అసలు అనుకోకుండా ఇష్టం అయిపోయింది ఇప్పుడు ఎక్కువయ్యాం. అందుకే.
అవునా.
మ్యాథ్స్ చెప్పడం ఇత్తము ఇవేగా.
ఆహ్. సరే మరి బాయ్.
సరే అండి.